హలో
హలో హాయ్ అండి
హాయ్ అండి. బాన్నార?
ఆ బాగున్నామండి. ఏం చేస్తున్నారు?
ఏం లేదండి. ఈవినింగ్ టైమ్ ఖాళీగానే కూర్చోను.
అవునా! ఓకె. స్నాక్స్ ఏమన్న తిన్నార టీ అవి తాగిండ్ర లేదా?
ఆ లేదండి. సేమియా తిన్నాం.
సేమియా తిన్న
ఆ మీరేమన్నా చేసారా స్నాక్స్?
నేను అది చపాతి ఉన్నా, మామిడి రసం తిన్నామండి.
ఆహా ఈ ఎండ సీజన్కి అది బావుంటది టేస్ట్
ఆ ఇగ అదే తింటున్నాం మేము ఈ మామిడికాయలు వచ్చినప్పటినుంచి, మామిడికాయలు కట్ చేసుకొన న తినాలి. లేకుంటే, చపాతిలోనన్న తినాలి. అవే స్నాక్
మంచిగ ఉంటది. మామిడి చపాతీను ద మామిడి రసం.
ఆ అవునండి.
ఇంక ఇవాళ ఏం చేసారు డైలీ రోజంతా.
ఈరోజు ఏంటంటే మా ఇంటికి మా మమ్మీ వాళ్ళు. వచ్చిండ్రు ఇంకా వాళ్ళతోటె బిజీ బిజీ.
అవునా లంచ్ ఇట్లా చేసారా అండి.
ఆ లంచ్ చేసినం ఏం కర్రీ చేశామంటే. ఆ మటన్ కర్రీ చేసాము ఈరోజు అవును నేను చేశాను.
ఉమ్ హ్మ్.
ఇంకా మీరేం తిన్నారు మధ్యాహ్నం మరి.
ఆ తిన్నామండి మధ్యాహ్నం.
ఏం తిన్నారు.
ఆ పప్పును. అదేమో అంటారు తోటా కూరలా ఉంటంది కానీ కొంచెం. మెత్తగా ఉంటది. అదితిసి తిన్నం.
అవునా ఓకే ఓకే. మరి ఇప్పుడు ఈవినింగ్ అయిపోయిందా నైట్ వంట అయిపోయిందా మరి.
లేదండి ఇంకా డిసైడ్ కాలేదు మమ్మీ చేస్తాది ఇక.
ఆహా. ఇంకా చెప్పండి ఎలా ఉంది మీసడ్ వెదర్.
అవును ఎండలు మాత్రం ఫుల్లు ఉన్నాయండి అసలు బయటికి వెళ్ళాలంటేనే భయా వెస్తుంది.
కొంచెం చల్ల పడ్డట్టు ఉంది కానీ మామూలుగా వేడి వేడి చల్లగా చల్లగానే కదా.
అవున లేదాది ఇప్పటి వరకు కూడా ఫుల్ ఎండా ఉంది ఇక్కడ.
ఆ.
హుమ్ మీసైడ్ వెదర్ చల్ల పడిందా.
కొంచెం లైట్గా చల్లగా ఉంది మరీ ఎండ కాకుండా. అ కొంచెం కొంచెం చల్లగానే అనిపిస్తుంది. హుమ్.
అప్పుడే చల్లగా ఉంటుంది అప్పుడే వేడి వేడిగా ఎండా ఉంటుంది. మొన్న మంచిగా వర్షం పడ్డది.
ఆ ఇటు వర్షం లేకుండె కనీ లైట్ గా గాలి వచ్చినట్టు ఉంది.
ఆ కొది కొన్ని ప్లేసెస్ లో వర్షం పడ్డది కొ. కంత గాలి బాగా అచ్చింది.
అవునును.
హ్మ్ ఇగ వెదర్ కూడా దానికి నచ్. తిన విధంగా ఉంటుంది.
అవును.
ఆ.
ఇంకా ఇంకేంటండి విశేషాలు చెప్పండి. మీ ఊర్లో ఏమైనా స్పెషల్ చూడదగ్గ ప్రదేశాలు అటున్నాయా.
మా ఊళ్ళన అండి ఏమీ లేవండి. అలాంటి ఏం లేవు వాటర్ ఫాల్స్. ఆ పార్క్ వాటర్ ఫాల్స్ ఇట్లా ఇట్లా ఉంటాది.
ఆహా.
బాగుంటాయి ఇప్పుడు కాదు కానీ వాటర్ ఫాల్స్ దగ్గర రేణి సీజన్లో. అలా వెళ్ళాలి మంచిగ ఫుల్ ఉంటాయి. వాటర్ దాంట్లో
అవునా
మంచిగా ఎంజాయ్ చేయచ్చు.
ఆహా ఇప్పుడు సమ్మర్లో కూడా అడెక్కన చెట్లు అలా ఉంటే మంచిగ అనిపిస్తది కదా.
కమ్మలి చెట్లు ఉంటాయి కానీ అవి బం బండలు ఉంటయ్ అవి బండలతోని బాగా ఎండాకి వేడి వేడి వస్తాయి బన్ నండల లోపల నుంచి
అవును
హుమ్మ్
అందుకని వెళ్ళడానికి మంచిగ అనిపీయదు కదా.
అనిపియదు ఇగ రెైనీ సీజన్ లోనే మంచిగ అనిపిస్తాయి. మంచి ఫుల్ వాటర్ ఉంటాయ అక్కడ
ఏమైనా ఈ సమ్మర్లో ఎవరి గలాలో వాళ్ళే కులార్ల ముందు ఉంటేనే బెస్ట్ అనిపిస్తుంది.
ఆ
కుల్లర్ల ముందు ఉంటేనే బెస్ట్ అనిపిస్తదీ అంటున్నా
అవున అండి కరెంటి పోయిందంటే ఇగ కతం ఇగ
హా హా
పిండి ఉడికాబ వస్తాంది. చెమటలా వస్తాంది.
అవును అదొకటి ప్రాబ్లం
ఆ రెడీ అయిపోయిందా ఈవినింగ్ వంట డిన్నర్ అయిపోయిందా ఉ చేఎడా
అయిపోయింది అయిపోయిందండి పప్పు సేశాను కర్రీ
ఆహ
రైస్ ఉంది ఇంకా సర్ప్ పొద్దు ఇంకా అదే తింటాం.
ఓ
అవును
ఇంకా మీరు పండుగలు అవి ఇవి చేసుకుంటు ఉంటారా.
ఆ చేస్తామండి. రీసెంట్గా బక్రీద్ పండుగ అయిపోయింది.
అవునా ఏం చేశారండి ఆ దగ్గర స్పెషల్
ఈ రారోజు చికెన్ బిర్యానీ చేసుకున్నాం. సేమియా చేసుకున్నాం. గులాబ్ జామ చేసుకున్నాము.
ఉ
ఇంకాంటే కూల్ డ్రింక్స్ అవి తెప్పించుకున్నాం. మేమే సేసుకున్నాం. మేమే తిన్నాం. అంతే ఇంకవ
అ
ఎవరు ఇక అబ్బాయి చుట్టాలి ఎంటకి ఎవ్వరు రాలేదు. మేము కూడా ఎవ్వరింటికి వెళ్ళలేదు.
ఈ ఎండలకి ఎవరు బయటికిల్
అవును
ఉ ఇంకా మళ్ళీ ఏమైనా ఉన్నయా పండుగలు
ఇప్పుడు ఇంక మొహరమే ఉంది మంత్లో
ఓహో
ఉ అది కంప్లీట్ అయిన తర్వాత ఇగ మళ్ళీ నెక్స్ట్ ఇగ చాలా ఇటుని స్టార్ట్ ఏ అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి అంతే
మొహరం అప్పుడు ఏం చేస్తారండీ
ఆ మొహరం అప్పుడు మొత్తం అది సవారీలు కదా ఫస్ట్ డే నుంచే అస్సలు కొంతమంది ఏం నాన్ వెజ్ అవి తినకుండా ఉంటారు
ఆ
మాత్రం అలా ఉండము ఒక సెవెన్ డేస్ నుంచి మాత్రం తిన్నాము మే మేము తినకుండా ఉంటాం ఇంకా అలా ఉండి ఈ టెన్ డేస్ వరకు మొహరం అప్పుడు మలీదలో షర్బత్ అది బెల్లం షర్బతు చాలా ఫేమస్ ప్రతిదీ బెల్లంతోచేయాలి చక్కెర ఉస్ చేదిన్నట్టు
హ బెల్లెం యూస్ చేస్తారా దాంట్లో
బెల్లం యూస్ చేయాలి
అంటే ఎట్లా రొట్టటి చేసిన తర్వాత బెల్లంవేస్తారా పిండిలోనే బెల్లం కలిపేసిచేస్తారా
ఆ అలా కాదు రొట్టె చేసి దానిపైన బెల్లం వేసి మళ్ళీ అది నెయ్యి వేసి కొంచెం కుడుకుది ఇట్లా మామూలుగా క్రష్ చేస్తే వెళ్తుంది కదా అది కొంచెం వేసి అలా చేస్తాం మంచిగా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంట
దాన్ని బెల్లంరొట్టి అంటారా
బెల్లం రొట్టే అంటారు మళ్ళీ మలీదా వేరే ఉ
బో అ
మలీదా ఎలా అంటే మనము మామూలుగా చపాతి చేస్తే మొత్తం చిన్న చిన్న ఆ పిఎచెస్ల చేసి దాంట్లో బెల్లం మిల్ కలుపుకొని దాంట్లో నెయ్యి కలిపి ఇట్లా లడ్డూలులా చేయడం అన్నట్టు
ఆహా
ఉ అది మలీదా అది అలాంటివి ఆ ఇవి చుంగేరోట్టి అనేది అది వేరు బెల్లంరోట్టి అవి మనకి ఎలాంటి అంటే కామన్ టై లో చేస్తే టేస్ట్గా ఉండవు ఆ టైమ్ లో చేస్తే నే టేస్ట్గా ఉంటుంది
ఎందుకల అవు
ఇక అది ఎందుకు మరి కానీ అప్పుడు పండక్కి చేస్తేనే అది ఒక టేస్ట్ వస్తుంది దాంట్లో
నార్మల్ టైమ్ చేసి తింటే టేస్ట్ రాదు కాబట్టి
టేస్ట్ రాదు మ్మ్ మ్మ్
మీరు చేస్తార అండి అవి మీకు వచ్చా చెయడం అ
చేస్తాం ఇక మా మమ్మీ వాళ్ళ కలిసి ఇక చేస్తూ వాళ్ళ చూస్తూ చూస్తూ మేము కూడా నేర్చుకున్నాం
ఉహు ఓహో
మీకు మేక్ ఫెస్టివల్ అంటే ఇష్టమ అండి మరి
ఉహ్ నాకు మొహరం అంటే ఇష్టం.
అవునా మొహరం అంటేనే ఇష్టమా ఉహు ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్ని మీరు గూడా అవే జేస్తారా లేకుంటే ఇంకా మన స్పెషల్గా వేరే జేస్తారా మరి
మేము కూడా ఆలోచిస్తా అండి
మాక్సిమం సేమే ఉంటై ప్రతి
సేమ్ ఉంటాయి కానీ ఇంకా అవి ఉ టే గదా ఉమ్ బాల్స్ లేక రౌండెడ్ నుూ చార్ చప్పతీస్ ఇంకా ఉంటాయ్ డా అంటారు సవేలి అని అంటారు వాటిని
ఆహా
ఆ అవి చేస్తారు హషర్బద్ అవి చేస్తారు అవి మమ్మీ వాళ్ళు చేస్తారు ఇది నవేలి అంటారు కదా మేం చిన్నగా ఉన్న ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసి తినేవాళ్ళం అవి మంచిగా ఉంటాయి అవి ఇన్ట్.
అవునా
ఆ ఇది నాకు తెలిసేది కాదు ఇది చపాతి ను బెల్లం అది ఇంకా మలిదా అన్నారు కదా. అ అది నేను చేసే వాళ్ళం కాదు మేము ఇవి చేసేవాళ్ళం ఆ
ఉహ మంచిదేనండి ఏదైనా ఫెస్టివల్ వస్తే చాలామంది కూడు చేసుకుంటేనే మంచిగ అనిపిస్తది కదా ఎవరిది వాళ్ళు చేసుకుంటే మంచిగా అనిపిస్తుం
మంచిగా అనిపియ్యలేద్
మొత్తం ఫ్యామిలీ కలిసి చేసుకోవాలి చక్కగా అలా కజిన్స్ వస్తరు
ఇప్పుడు కూడా మంచిగా ఫ్యామిలీ అంతా కలిసి ఒక దగ్గర కూర్చొని తింటే చాలా మంచిగ అనిపిస్తది ఎవరిది వాళ్ళు తింటరు కొంతమంది అలా అని మంచిగా అనిపి యదు ఇది
అవున్
మ్మ్
అ మీరు బిగ్ ఫ్యామిలీ నేనా మరి జాయింట్ ఫ్యామిలీ లేకుంటే సింగిల్ ఫ్యామిలీనా మీది
ఆ జాయన్తము దిగ్ గంటే మాది జాయింట్ ఫ్యామిలీ
జాయింట్ ఫ్యామిలీనే
ఆ
ఓకే ఇంకా చెప్పండి ఇవేంటి విశేషాలు.
ఇంకా ఏమన్నా టీవీ చూసారా అండి సీరియల్స్ కానివ్వండి మూవీస్ కానివ్వండి
ఎక్కువగా చూడాలండి ఎప్పుడైనా
ఎక్కువ ఏ ఛానల్ చూస్తారండి.
ఎక్కువ స్టార్ మా
మ్
తెలుగులో అయితే మా టీవీ మా టీవీలో ఎక్కువ బిగ్ బాస్ అంటెనె ఇష్ ఇష్టమా ఆ అ దాని గురించే తెలుగు బిగ్ బాస్ అంటే ఇష్టం
ఆహా
అచ్చు సస్ ఆ సీజన్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నా నేను
అవునా లాస్ట్ సీజన్ విన్నర్ ఎవరండి
అది కళ్యాణ్ పడాలా
ఆహా ఆర్మి సోల్జర్ కదా అతను
అవును సోల్జర్
ఆ ఓ హో
నా ఫేవరెట్ కూడా తనే ఉండే
ఇంకా ఏమేం ఛానల్స్ చూస్తారు షోస్ టీవీ షోస్ చూస్తరా
టీవీ షోస్ ఇండియన్ ఐడల్ సింగింగ్ కాంపిటీషన్ డాన్సింగ్ ఇలా ఇలా ప్రోగ్రామ్సే ఇష్టం
పో స స అవార్డ్ ఫంక్షన్స్ కానివండి లేదా సింగింగ్ కాంపిటీషన్స్ డ్యాన్స్ అలాంటి చూస్తార ఢీ జోడి డీ అది చూస్త ఆహా
ఆ డీ జోడీ చూడ్లేదండి ఎప్పుడు జబర్దస్త్ అవి చూసేదాన్ని మంచి అనిపించేది జోక్స్ కామెడీ షో మ్ అవునండి ఓకేనండి మరి
మ్ మ్
హలో హలో హలో హీరో అదా